చప్పు
ఉమ్ వచ్చందా
వచ్చంద్ వచ్చంది
ఆహ్
వస్తందా కదా వచ్చందంటవూ
వస్తాందంటే వాయిస్ వస్తాందా అని అడిగిననే
ఓహ్
తాడ్
వస్సాద్ వసాంది
ఉమ్ బావుండింద కూర
యా ఎందో అట్లుండింది మే
నేను బొమ్మ లేకుండా రాసుకుంటా పోతాన్న. మల్లేయ్యచ్చులే అని హలో హలో
హలో
ఆ
ఈనిపించలేదా
ఈనిపించింది ఈనిపించంద్ ఈనిపించంద్ ఏన్ద్ కాలోత్ చ్చ అన్నట్టే ఉంది. మళ్ళా ప్రోగ్రస్ ప్రోగ్రస్
నీదేం నెట్లేదే యం మోహ్
ఉంది మే అన్డ్లిమిట్ లిమిటెడ్ కాదుమే అన్లిమిటెడ్మే
అన్లిమిటెడ్ అయితే ఉంటుంది. వచ్చే చోట కూర్చో
వచ్చాది మే రూమ్ లో మాక్ బాగా
అవునా చ్చదా వచ్చదా
చ్చది.
వచ్చది
ఎస్
సాధ్యే
ఆ ఎక్రీచిన్ సాల్లే
మే ఏ ఎకిరియ్ లేదు.
ఆ ఏ్యం ఎట్టకారంగా మాట్లాడుతునవే.
చెప్తాన్న
రేపు ఏం తెస్తావ్ క్యారీ
నాకేం తెల్సే ఆ పల్సాన్నం ఏమో
మే రేపు గాదు గద్మే మిక్ పెట్టేది.
రేపే మంగల్వారం ఎప్పుడమ్మా రేపే
తే సోమవారం కదవే ఫుల్సన్నము.
నో సోమవారం మెను చేంజ్ చేసినరు లే ఇల్లు ఇదేదో టొమాటా రైస్ పెట్టినారు ఇంతవరకు నేను తినకూడ తినాలా ఆడనే పెటేసిన
ఆహా ఈరోజు బాలేదంట
గాటులే
ఈ రోజు బాలేదంట
అదేవి లేదు
ప్రత్యష అనింది
బాల బాల
ఒక పది నిమిషాలు ముందు ఫోన్ చేయయిచ్చు కదా మే నేను అట్టే పెట్టిండి క్యారీ అయనుంది
ఎప్పుడు
ఈ రోజు ఆఫ్టర్నూను క్లాస్ కి డైరెక్ట్ వెళ్లిపోయిన ఏం తిన్లా
ఆ
అపుడు
ఆ
ఇంకేం చేసేది లెక్క ఆంటీ పై ఆంటీ సొద్దడలి ఇచ్చిందా అయయి తినకుండా అట్టే వేసుకోచెసినా
ఆ
ఆదినేసి నీలు తగిన ఆ అమ్మ ఇంకా నాకు హెల్త్ బాలేద ఆ హెల్త్ బాలేదని ఏంది వామ్టింగ్స్ మోషన్స్ తెలిదుమే అమ్మమ్మ వాలి టిక్పోయి నా నేను ఫైడే వేల్ల
హ్మ్
ఏమైందో ఏమో తెలియదు గాని ఆ సాటర్డే మార్నింగ్ ఫోర్ ఫార్టీ నుంచి చూసుకో ఎత్తుకునింది ఫస్ట్ మోషన్స్ పోయిన ఇంకా తర్వాత నుంచి వామిటింగ్ సు ప్పు వెంట వెంటనే
హ్మ్ ఏన్ దిన్ నవు ఓదానికీ ముందు
ఏం తినలే చిక్కెను వడలు అంతే ఆ ముందురోజు దోసే తిన్న నైట్
ఉహుమ్ ఏమో అన్ని తిప్పి కొట్టిందేమో అరక్క
మార్నింగ్ వెళ్ళిన వెంటనే అక్కోళంటికి మార్నింగ్ వెళ్ళాను కదా ఫ్రైడే అప్పుడుచ్చి పోతనే వడలు చికెన్ కూర తిన్నా
మ్
మళ్ళ ఆఫ్టర్నూన్ ఏం తిన్ల ఓటే సార్ నైట్ దోస్ తిన్నా
మ్
అంతే కాపోతే మధ్యలో ఈది న్న సపోటకాయలు సపోటకాయలు బాగా చెట్టివి ఫ్రెష్ గా ఉన్నాయి
హోటల్ తినేష్ సే నాకు కూడా సేమ్ నేను అబ్బటినించ్చి సపోటకాయలు తినేది ఆపేసిన
కాదు అంటే చెట్లోటి మన చెట్టుకి కాసినయిలే
చెట్ చెట్లోటివే మా అమ్మమ్మ చెట్లో పీకొచ్చి మాగేద్దామనేసి ఆ గిన్నెలో ఏదో పెట్టి పెట్టింది నా ఆత్రం ఆపుకోలేక మాగుంటాయి కదాని కోరుకుని తినేసిన తింటానే ఉన్న రెండు మూడు కాయలు తినిన్ తర్వాత అర్థమైంది
నోటిగ దీన్న పచ్చిగ తిన్నాల్ పచ్చి వగరు ఉం డై తినలేము కష్టం
అవును నేను అయినా కూడా తినేసిన అందుకే వచ్చింది నాకు కూడా నేను అప్పటినుంచి తినేది లేదు
ఆహా నా తెలుసులే మాయనోటి అంటే మందు ఏం లేక మన ఆర్గానిక్ గా పెంచ్ రోటీ కదా అందుకు తిన్న అంటే ఒకటి రెండు కాదు నాలుగైదు దిన్నే
మ్ బాగున్నాయి బాగున్నా నేను
బాగున్నాయి తీయియగున్నాయి నిజంగా చాన తీయగున్నాయి
మ్
తిన్నా ఇం అంతే అదే ఫుడ్ ఏం లేకుండా అవి తినేసిన అంతే
అందుకే వచ్చింది ఫుడ్ తినింటే వచ్చిండదు
మా దిష్టిమే ఎన్నిసార్లు జిష్టు తీసినారు తెలుసా నాకూ ఎంత దిష్టి తగిలాంటే మళ్ళీ ఎవ్వరి ముందర తినాలె మ నేను ఇంట్లోనే తిన్నా బయటికి గుడి పోయింది లేదు మళ్ళ
ఇ గేట్ వచ్చింది అరిగుండదు ఒకోసారి
ఫుడ్ కడుపులో ఫుడ్ ఏం లేకపోయినా వాంథింగ్ వత్ చేస్తాంది
అంతే
పొద్దునే అక్క హెల్త్
వామిటింగ్ వస్తే తట్టుకోలేం స్వామి కడుపులో పేగులన్నీ వ చేస్తా అన్నట్టుంటుంది ఫీలింగ్
ఆ అదే పనిగా పోయి టెంకాయలు కొట్టుకొని వచ్చింది చెట్లో ఉండే కాయలు పిక్క వచ్చింది అదే పనిగా
హ్మ్మ్
కాయగాసుంటే చెట్టు టెంగాయ చెెట్టు
హ్మ్మ్
వచ్చింది కొట్టించింది తాగిన ఇంకా ఏం తినకం ఏటాబతావు అంతా కడుపులో అంతా ఖాళీ అయిపోయింది ఫుడ్ ఏమి ఉండదు కనీసం చపాతీ అన్న తిను చేసినా అంది అది రెండే రెండు సార్లు నోట్ల అట్లా పెట్టుకున్నా నాళ్ల కాల పోలే లోపలికి ఆ లోబలికి పోలే ఏం చెయిందంటే జస్ట్ బస్ కోసం పోయినా వాడు కూర్చున్న బస్ స్టా అది రోడ్ లో బస్ కోసం వెయిటింగ్ ఏమైంది ఏమో తెల్. దు బస్సు వచ్చి ఒక ఐదు నిమిషాలకు ముందు అది మొత్తం వాటరు చెప్ పాత ఏమైతే ఉన్నిందో కడుపులో మొత్తం వచ్చేసింది.
మేం బస్ స్టాండ్ లోనే
బస్టాండ్ లో కాదు బస్ ఎక్కే ముందర ఇంటికాడనే
హ్
మన రాయచట్లు బస్ దిగుతానే మళ్ళా
నువ్వు కడుపు నిండా తినేసి తిరుమలకి బస్లో పోచాలు
ఆ
ఆ ఘాట్ రోడ్ లో ఆ ఘాట్ రోడ్ లో తిప్పుతుంది అట్లా ఇట్లా ఇలా అని
మే నువ్వు తిరుమలాకు బోల్స్ న అవసరంలామే తిరుమిలాకు పోవాల్సిన పనలేదు మే రాయ్ చుటి కి పోయినా సాల్ గదమే ఆడగుడ గట్
నేన ఆయి నా కూడా అంటే మాకు అది దగ్గిట్ కదా అందుకనే అది ఎగ్జాంపుల్ చెప్పిన
ఆ
అయినా ఇప్పుడు చానసేప పడతాంది దర్శనం. ఈ టైమ్ లో ఎందుకు పోతామ అంటున్నారు. అది కూడా శనివారం, శుక్రవారం టైంలో ఫుల్లుగా ఉంటారు.
శనివారం శుక్రవారం కాదు వళ్ళు పోయ్యేది బేస్తవారం
సుక్ శుక్రవారం శనివారం అని చెప్పినారే
కాదే వీకెండ్ ఫుల్ ఉంటారంట. మెసేజ్ చూడలేదగా వీకెండ్ ఫుల్ ఉంటారు. ముందే పోదామని ఏమోంగ వాళ్ళ ఇష్టం
అంటే ఇప్పుడేంద ఆ ఎట్ల పోయినా ఒక రోజు లీవ్ పెట్టాలని ఫిక్స్ అయిపోయినారు కదా.
ఆ
శుక్రవారమా సేన్ శ్రీరామనవమి
మధ్యలో పోయినారంటే పక్కా వీకెండ్ లీవ్ పెట్టేస్తారు రారు ఆడొచ్చి ఆడ నుంచి వచ్చే టైం వళ్ళు కలిసిపోతారు అసలు
అవును చానా
ఊ
నేను చూడ్ నిన్న వచ్చి కూడా నేను కాలేజ్ కి రాల ఈరోజు
ఆ చూడు ఎట్టుందంటే ఇంగా
శిలా తోరణం వరకునింది. లైను ఆ చలిలో రాత్రంతా కూర్చొని నేను తిట్లు తిన్నా చూడు. మా తమ్ముడి దగ్గర అట్లా అ తిట్లు నిల వాడెల్ పోదాం రా పక్కనే కదా ఉంటాం. మళ్ళీ వద్దాం లే అంటే లేదు. నేను దర్శనం చేసుకొని వస్తా మీరు ఎల్లిపోండి కావాలంటే నేను మా తమ్ముడు కొట్లాడుకుం మీ అన్న గుమ్మం చూస్తా ఉంటడు మీ ఇద్దరు మీ ఇద్దరు ఏ డిసైన్ చేసినా నేను ఉంటాను. ఉండమంటే ఉంటా పొమ్మంటే పోతా అంతే మీద్ద్ర కొట్టుకోండనే
ఆ
ఆ లైన్ లోనే గేట్ దగ్గర ఉన్నాము, గేట్ ఓపెన్ చేసుకొన్ ట్ల ఎళ్ళిపోవచ్చు ఎళ్ళిపోవాలనుకున్నోళ్ళు ఎళ్లిపోండి అని చెప్పినారు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు గుడ చెప్పినారు, చాలా సేపు ఒక రోజు అంత్ టారు ఒకటిన్నారోజు ఖచ్చితంగ పట్ ట్టనే పడుతుంది అప్పటికి మేము హాఫ్ డే క్యూ లో ఉన్నాము. హాఫ్ డే ఉండి గూడింకా ఇంకా ఓటిన్నరోజు ఉండాలన్నరు.
ఆ
ఆ టైంకి మా డాడీక్ ఫోన్ చేసినం, మా అత్తక్ ఫోన్ చేసినం మా అత్తక్కడే గదా పని చేస్తుంది అంటే ఆ ఇప్పుడైతే ఫ్ ఫుల్లుగున్నారు జనాలు ఎవ్వరైతే ఏమి చేయలేరు. పంపిచ్చలేరు ముందయిత్ తె పంపిస్తానమ్ చేంజ్ అయింది రూల్ ట్లనే ఇంగ ఎట్టాగాకుండ ఉన్ నా అప్ ప్పుడే కదిలింది మల్లి వెయిటింగ్ రూమ్లొ రూమ్లెజ్ మెంట్నారు ఒక నాలుగు గంటలు, ఆ వెయిటింగ్ రూమ్ లో కాకుండా వెయిటింగ్ రూమా అది కంపార్ట్మెంట్ గాదు.
ఆ
జస్ట్ వెయిట్ చేసేదానికి నాలుగు స్ నాలుగు గంటలు పడుకోబెట్టినారు ఆన్నే వెయిటింగ్ రూమది కం అపార్ట్మెంట్ గాదు ఆ వెయిట్ టింగ్ రూమ్ లో నుంచి మళ్ళీ ఒకరు ఒకటిన్నర కిలోమీటర్ క్యూ పెట్టినారు, ఆ క్యూ లో తోస్ కొని పోయి టికెట్లు తీసుకునేకి చాలా సేపు అయిపోయింది ఇంక టికెట్లు తీసుకొని అప్పుడు కంపార్ట్మెంట్ లో ఒక రోజంతా ఏసినారు. పొద్దున్న పదకొండు గంటలకు టికెట్ ఇస్తే రేపు పొద్దున్ తొమ్మిది గంటలకి దర్శనం టైమింగ్ ఇచ్చినారు. మాకు పది గంట్లకు దర్శనం అయ్యింది. చూడు మేమ్ మూడు రోజ్లు అన్నే ఉన్నామ్
టుగట్ నువ్వు రేప్ లడ్డు తాలేదంటే సంపేస్తా అంత కష్టపడుపోతే నికులడు ఇంటికి వచ్చిందివే అంటావు కదా
లడ్డు టేస్ట్ చానా మారిపోయింది మే నిజంగానే అసలు ముందు ఉన్నట్లు లేదు చాలా డిఫరెన్స్ వచ్చి చి తెలుసా
కొంపదీసి నెయ్యమన్న మార్చేసిండా వాడు
ఆ అదే నేను మేము కూడా అనుకునింది అంటే అప్పుడు పంది సంమురం ఏదో సంథింగ్ ఏదో వాడుతాన్నా అని చెప్పినారు కదా
ఆ
అదేమన్నా మార్చినారా అని మాకు డౌట్ వోచి మా తమ్ముడు ఫస్ట్ తిన్నాడు నేను తినలేదు
ఆ
వాడు తిన్న అక్కన్నే ఏ నెయ్యి స్మెల్ వేరేలా వస్తుంది అసలు స్మెల్ లేదు ఏం లేదు టేస్ట్ డిఫరెంట్ మాములుగా మనం ముందు తింటాంటే పైన చక్క చక్కరగా బాగా తింటా ఇంకా తినాలనిపించేది ఇప్పుడు అట్ కాదు చేత్తో పట్టుకుంటానే అది అంతకుపోతా అంది బంక బంకగా
అవునా
తెస్తాలే చూడు డిఫరెన్స్ చూస్తావు
మీే నిన్ తినక ముందే భయపెట్టేస్తున్నావ్ మే తినకూడదని
నిజంగా అట్లే ఉంది మే స్వామి అది సర్లే కట్ చేసి చేస్తా ఉండు
సరే